హలో.
ఆ బాగున్నారా.
ఆ బాగున్నాం మీరు బాగున్నారా.
ఉమ్ బాగున్నం ఏం చేస్తాలు.
ఏంలా ఇప్పుడే సినిమా చూస్తాను.
అవునా ఏం సినిమా చూస్తావ్.
తింటికి రా చెల్లి.
అమ్మో ఆప్పటీ చీనిమ. మేమేం లేదు ఖాళీగానే ఉన్నాం.
ఉహు.
సినిమాలు అప్పటివె బాగుండేవి పుట్టింటికి రావెచళ్లి అని. అంటే అసలు అప్పట్లో ఎంత ఫేమస్ అది.
హ్మ్ నాకు ఇష్టమయిన సినిమా మల్ల.
ఉమ్ ఎంత బాధ ఉంటది అలా ఎంత మీనింగ్ ఉంటది ఈ అసలు ఎంత. కష్టం అనిపి అట్లా అనిపిస్తుది కాని‌. ఇప్పటి సినిమా లయితే ఘోరంగా తీస్తాల్లో ఇప్పుడు.
అవును.
అప్పటి సినిమాలె.
ఇప్పుడు ఈ సిన ఇప్పటి సినిమలలో దాంట్లో మీనింగ్ ఉంటలేదు ఏం లేదు. వల్ అసల ఎందుకు తీస్తాల్లో వాళ్లకి అర్థం అయితలేదు. ఏ కాన్సెప్ట్. టి ఎవరికి ఏం నేర్పిద్ద మని తీస్తాల్లో తెలుస్తలేదు వాళ్ళంతా. ప్రజలకె. వల్ల అయూసి వాళ్ళు మూతం చెడిపోతళ్ళ.
ఉమ్ బయట యూత్ ఎట్లున్నారంటే ఇప్పుడు సినిమాలు చూసి. బయట సినిమాల చూసి బయట నేర్చుకొని అట్లా చేస్తాలు ఇగా.
మొత్తం కరాబ్ అయితాలు ఆ సినిమాలు ఎట్లుంటే అట్లా ఏద్దా అట్లా చేయలేనా. కుండట్లే చేస్తాలు కొంతమంది.
ఉ ఒక మీనింగ్ ఒక భావం ఒక మంచి అర్ధం ఒక ఫ్యామిలీతోోని కూర్చొని ఒక సినిమా చూసేటట్టే లేవు ఇప్పటి సినిమాలు అయితే అసలు అప్పటి ఎంత మంచి సినిమాలుయి ఇట్లా ఒక అప్పట్లా ఇట్ల అందరం కూర్చొని ఒకరింటికి తే టీవీ లేకపో పోయిన ఇంకొకరి ఇంటి పై కూర్చొని అందరం ఒక పది మంది అయినా అట్లా కూర్చొని చూసేటట్టు ఉండేది ఇప్పుడు ఒ ఇంట్ల తల్లిదండ్రి ముందు పిల్లల ముందు చూసే సీనిమాలే ఉంట లేవ్ ఇప్పుడు అంత లవ్వు లవ్వులానీ అవ్వని ఇవ్వని వన్నీ ప్రేమించుకొని పెళ్లిి చేసుకోడి ఇవన్నీ ఈ సినిమాలు చూసి బయట యూత్ మొత్తం అట్నే చేతలు బయట కూడా ఖరాబ్ అయిత ఆళ్లు అందరూ
అవును మళ్ళా డ్రెస్సింగ్ కూడా సీ నిమలలో చూసే ఇప్పుడు అంతా మారిపోతా లు హీరోయిన్లప్పుడు ఇంత మంచిగా మన ఇండియా కల్చర్ దాన్ని బట్టి వేసుకొని మంచిది మంచి మంచి మంచి సినిమాలు
ఆ ఆప్ సారీసు ఆ సారీసు హాఫ్ సారీసు మంచిగా పంజాబ్ డ్రెస్సులు ఇట్లా వేసుకొని నిండుగా బట్టలు వేసుకొని ఒక చెత్త సినిమా మంచి టు అట్లా అందరం కలిసి చూసిన ఏమని అట్లా ఏమనిపయగా ఇప్పటితే హీరోయిన్ లో అసలు ఆ డ్రెస్లు ఏంది ఆ కాన్సెప్ట్ ఏంది వాళ్ళు తీసిన ఆ సినిమా లేంది ఒక ఎవరైనా తల్లిదండ తల్లి ఉంటే కొడుకు తా బిడ్డది చూడలేరు బిడ్డ కొడుకుంటే తల్లిదండ్రులు అట్లాంటి సినిమాలు తీస్టాండ్రు ఇప్
ఆ అసలు చిన్నప్పిల్లలానే చూడనియకుండా ఉండుడే మంచిదిది అది అయితే ఆ సినిమాలు
ఉ అంతా ఈ నిర్మాతల ఎందుకు ఈ ఇట్లా దితలో ఏమో ఇప్పటి ఇప్పటి జనరేషన్ కో ఇప్పటి యూత్ కు ఎట్లాంటి మంచి ఒక మంచిగా ఏ కాన్సెప్ట్ తీసుకొని చేస్తం లేరు ప్రతి ఒక్క సినిమాాల ప్రేమించుకొని పెళ్లి చేసుకొడు లేచిపోవుడు అది ఇది ఇవే ఉంటా అన్నాయ్ ఇప్పటి వి ఈ రోజులలా తీసే సినిమాలలా
అన్నిట్లో ఖచ్చితంగా ప్రేమ దాని గురించే తితాళ్లు ఏదన్నా ఫ్యామిలీ గురించి ఏమైనా ఇత్తాలంటే ఏంది తిత్తలేరు అసలుకి
ఉ తిత్తానే లేరు
త ఓపెన్ గ చేత్తాళ్లు సినిమాలు
ఉ మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది కదా రాజు రాంబైస్ సినిమాల అల్లా ఏమో వాడు చు హెచ్ఐవి ఇంజెక్షన్ వాళ్ళ బిడ్డకి ఇచ్చినని బయట కూడా ఒకటి వ ఇంకో ళ్ళకి ఇట్లీ ఏట్ల ఇట్లీ తాళ్ళు బయట మొన్న న్యూస్ లో చూసిన నేను ఇచ్చిందట ఆ ఇచ్చిందట అది
ఆ ఎచ్ఐవి సు వాళ్ళ తండ్రికి అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా తీసుకున్నాడో ఏమాో ఆడయితే
ఆ వాడు తీసుకో వాడు తీసుకోండు కాదు బయట నేర్పి చెప్పిండు కదా ఇప్పుడు అందరికీ ఇప్పుడు మొన్న రీసెంట్గా డాక్టరు భార్యనే ఏమో డాక్టరా ఆ ఏమో రీసెంట్ గా ఇన్న నేను ఒకటి న్యూస్ని అయితే చూసిన అది కూడా అట్ చిిది అంటే బయట తెలవనోళ్లకు నేర్పించినట్టే కదది ఇప్పుడు అది అంతకు ముందు అయితే ఎవరికైనా తెలుసా అట్లు ఇస్తారని ఇయ్యొచ్చు అని
ఇప్పుడు ఎవరైనా ఇంజెక్షన్ వేయాల వేసుకోవాలన్నా కూడా భయమే అయితాంది దానివల్ల అంతా ఘోరన్ చేేసిలద
అవును
మళ బాట్ మీనే ఎక్కువ ఎవడ ఎవడ సినిమాల చతల్ అందరు
తయేటర్ల పోయిి మారి సినిమా రాక ముందుకే ఆ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లా
హ
అ ఎట్లా వత్తాలు అప్పుడు ఎట్లా ఉండేటి రోజులు ఎట్లా మంచిగా ఒక్క సీన్ వచ్చిందంటే ఇట్లా వెయిట్ చేసుకుంటా ఉండి ఇ టీవీలోకి ఎప్పుడు వతుందా అని చూసేది టీవ కి వచ్చినాంక అందరం మంచి చూసుొని చూసేది పని అంతా వసుకొని మంచిగా టీ తాగుతూ కుంటానో ఏమైనా స్నాక్స్ తినుకుంటానో చూసేది కాగాని ఇప్పుడు అట్లు ఉన్నదా ఏ సినిమా థియేటర్లకు రావగానే మళ్ళ సెల్ళ సెల్ళలో వేసుకొని ఇవ్వదు వాళ్ళ ఒక్కలే చూసుకున్నాడు ఎ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళళు చూసుకోనుడు అప్పట్లోనే బాగుండే
ఇప్పుడైతే ఘోరం అయింది
ఆ మస్తు యూతి కారబ్బ అయితాంది ఇప్పుడు
ఉ సినిమల వల్లనే సగం యూత్ మొత్తం రాబ్
హమ్
చదవకుండా అబ్బాయిలయితే మొత్తం చదువునే మానెత్తారు వాళ్ల చెప్పింది వాళ్లే మరిచిపోతా అన్నారు
ఆ
ఆ సినిమల వల్ల
హమ్
ఫోన్లెవల్
ఫోన్ల వాళ్ల్ కొంత సినిమాల వల్ల కొంత ఫోన్లలో కూడా ఈ ఫోన్లు చూసి కూడా చాలా మంది యూతు ఆ ఆగమై ఆగమైతళ్ళ చిన్న మరి ఆ అలా ఫోన్లలా టీవీలలా చూసి వాకి ఇంటర్ అయి పో ముందుకే ప్రేమించినట పెళ్ళి చేసుకోం లేష్
ఉ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూడా ఎత్తాలి ఇప్పుడు
ఆ
ఫిఫ్త్ క్లాస్ లోని కూడా ఫోన్ ఉంటాంది ఆడ కూడా సీన్ వదుతాను సినిమా కరాబ్ అయితాండ్రు వాళ్లు అట్లా చేస్తారు ప్స్తాలని అన్ని నేర్కుంటాలు అని ఎతను
ఈ నిర్మాతలు కూడా ఆ టీషర్ట్ వాళ్ళు కూడా కొంచెం మంచి గా పీతే బాగుంది
బ కాన్సెప్ట్ మంచి త వాళ్ళకి వాళ్ళకి పైస దత్తాయాలు
ఆ
మళ్ళీ ఇప్పుడు అట్ల తితేేనే ఫేమస్ అయితని
ఆ అవును అట్లాంటివి ఫేమస్ అవుతన్నాయి ఎక్కువ ఎక్కువ వస్తాని వాటికి డబ్బులు
గడి ఇజే సట్ ఇల్లు సీట్ మళ్ళీ అద ఏంటిది అసలకి ఏమంది చినవాడ అసలు
మ్మ్
అంత గో
ఆ ఇంకా అట్లాంటి సినిమాలు చూసే ఆగమైతలు
అది ఎంత ఫేమస్ అయింది అది ఎటు లేకున్నా
ఓ ఈగ అది రావాంగానే ఈ నలేేశడు ఇట్లా అట్లా ఇక ఎట్లా చేస్తారు ఇక
హు
అంట్లో ఏదో పెద్ద అంత మీనింగ్గా పుట్టటింటికి రాజ లి సినిమా అంటే అది ఎప్పట్లది అసలు అప్పుడు ఎంత మంచిగా అంట ఇప్పుడు కూడా నేను చూస్తా నా కూడా ఇష్టం ఎంత బాధ ఉంటది అలా ఆ ఎంత అత్తగరీ ఇంటి దగ్గర ఎట్లా కష్టం ఉంటది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా ఉంటది ఆ అమ్మ వాళ్ళ దగ్గర సుఖంగా పెరిగి అత్త వాళ్ళ ఇంటి వెనాక ఇట్ ఇబ్బందులు ఉంటాయి అప్పు మీనింగ్ ఒక భావం ఇట్లా ఇప్పుడు ఆ సినిమా చూస్తే ఇట్లా ఉంటదా అని అర్థయటు ఉండాల
ఆ మళ్ళ పెద్ద అన్నయ్య సినిమా కూడా బానే ఉంటాయి
ఆ ఆ అవును
ఇంకా గోరింటాక్ సినిమాన అయితే ఇంకా ఓద మర్జల్ అన్న రిలేషన్షిప్ గురించి ఎక్కువంటుంది అద అయితే
ఆ గాట్లాంటి సినిమాలు అట్లాంటి సినిమాలు ఇప్పుడు దీతేనే లేరు అసలులకు అన్న చెల్లెలి అన్న చెల్లక ఇట్ సం బంధం వాళ్ళ బంధం ఎట్టుంటది తల్లిదండ్రులతో ఎట్టుంటది అత్తమామ వాళ్ళ అ ఎట్ ఉంటుదని అట్లాంటి కాన్సెప్ట్ తీస్తే లేరు ఇప్పుడు ఏవైనా ప్రేమించి పెళ్లి చేసుకోడవే అట్లా ఇట్ల ఇక మొత్తం ఇదే ఇక ఇ కోసేపు ఇట్లాంటి ఇట్లాంటి సినిమాలు చూసి చాను రోలు అవుతంది ఇప్పట్రు ఇప్పట్లయితే
అంతా పిచ్చి పిచ్చి సినిమాలు సినిమలో ఏమో
అయితిగా పుట్ండకి రా చలి సినిమా
ఆ అదే సినిమాలు సగం అయిపోయింది
తిన్నావా మరి ఏం కర్రీ
అనక్కాయ
చారా కర్రీ ఆ
కర్రీ ఆ
ఉహు
ఇంకే సినిమా అంటే ఇష్టం ఆ వచ్చినా హాలిడేస్ ఏ సినిమా అంటే ఇష్టం ఇంకా
నాకు కూడా అదే ఆ సినిమా అంటేనే ఇష్టం
సరే లే
సరే